హాలో హాలో హాలో
చెప్పండి మేడమ్
ఆ చెప్పండి. ఏం లేదు. మీరేం చేస్తున్నారు.
తిన్నారా అండి తిన్నారండి
మేమా ఇప్పుడే పులుసు తిన్నామండి
ఏడికి కెళ్ళారండి బయట సౌండ్ ఇనిపిస్తుంది
వెళ్ళామండి ఇల్ రోడ్ మొత్తం ఇల్లె ఓవర్ జేసేతున్నారుగా పబ్లికు పతి పేరెన్ సర్లే
రొండు మీయేనా ఏం లేదండి మేము కూడా పార్కే వచ్చినం అసలువో
అంతా అల్లే వుంటున్నారు అంతా ఆల్లే ఉం పోన్లే
అ అదే అండి అసలు గౌరవం ఉండదండి మంచి చెప్పండి ఇంకా మీరు ఏం స్పెషల్ చేస్కునరు
ఏం స్పెషల్ లేదండి సకాల్తీగా ఉన్నామండి మ కాంబత్ మా ఇంట్లో
సాంబార్ అయితే రైసా అండి నైట్కి
అవునండి అంతే అండి ఉ ఇంకా అండి
ఏముందండి ఏం లేదు చిరాగొస్తుందండి ఎండకి
అవునా
అవునండి
ఇంకా ఎంజేసుర్ ఆంటీ
ఏం లేదండి చెప్పాలి మీరు
ఏంముందండి ఏంలేదు ఖాళీగానే ఉన్నామండి మేం కూడా
ఖాలి ఎందుకున్నారండి మరి ఏమన జైపోయినారు
టు వీక్స్ చూడాలి ఇప్పుడు పోయిననంక తిరిగి చూసామండి నరుకుడు చంపుడు మేము కూడా అవే నే వునమని కుచుల మైరు
ఆ ఆ
మేము కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నమండీ తం పొడోమారు
ఆమె ఏం చూస్తున్నరండి సిరీస్ పేరేంటిది
ఏంటిది
పేరు ఏంటిదండి
డల్ డల్ దా దల్ కోన్స బుల్ కనకం
ఓహ ఓకేఓకే అండి చెప్పండి ఇంకా మరి ఓకే ఓకే అండి చెప్ పండి మారింటికా
ఆ ఎంటా అండి చెప్పాలండి మేర ఏం
అట్లయింది అండి పెళ్ళి మాది కూడా పప్పుచారు రాఇస్ పెట్టుమని పాపడాలు ఇవ్వన పోనీ
అంతనే
ఆ అండి ఇంకా అండి
రోడ్ ఎటు సైడ్ పోతున్నావ్ నువ్వు ఎటు పోతునావ్
వీళ్ళు ఎప్పుడు వస్తున్నారా అండి అసలు మీ పేరెంట్స్ ఘోరంగా ఉన్నారండి మరీ ఘోరంగా ఉన్నారు అసలు ఏంటండి వీళ్ళు అసలు అరే మీరు ఏంటండి మాట్లాడ కుండా సైలెన్స్
చెప్పండి వాడిపోతుందండి పెద్ద పారపోతుంది మా ఇంట ముందు
సార్ వద్ద మీరు మాట్లాడరా అండి మరి ఘోరం ఉన్నది ఆగండి రాగానే మ చేసుకని వద్దాం